తిన్నార కొ అ కొంచ మ టై ఉంహు ఏం కూర
మటన్ ఇవాళ మటన్ తెచ్చుకున్నాంరా ఆ
ఉమ్ హు
భోజనాలు ఇప్పుడే అయినాయా అవే అందరి కలసిండ్రంట కదా ఇయాల
ఉమ్ ఉమ్
ఎవరు పక్కన మాటలు ఇన పడతన్నాయి ఇప్పుడు షెటిల్ ఆడతాన్రా
ఉమ్ అసలు బండి వా సిట్ వచ్చింది కదా
ఆ
షెట్టిల్ అడతాండ్రు
ఉమ్ హు
చిట్టి
ఏం చేత్రాండ్రు మరింగ నేను తిన్నార అన్నకి పెట్టినా ఇప్పుడే
చెప్ప
నేను తిన్నా ఖుషిద్ ఇద్దరం తిన్నాం ఒకటేసారి మీ అన్న ఇంటికి వచ్చిండు ఇప్పుడే తింటాడు
అవునా
ఉమ్
ై ఎం చెత్త మరి చేనుకి పోతావా రేపు అందరివి అయిపోయినాయి నేను
ఏంటిది రేపార కొద్దిగా పతుం కానీ ఆడగుబ్బ ఆడగుబ్బ పత్తి తీసుడో కాయలు కుప్ప పోసూడో ఏదో ఒకటి చెయాలి
ఇంకా పత్తి ఉన్నదా మీకు
ఆ మొన్న తీసినాం గాని ముగ్గురం కలిసి కూడా ఒక బోరు ఏం అటో ఇటో తీసినాం అంతే
అంటే మేకాలకి ఇయలె నువ్వు
ఇయ్యలేగ రేపు ఆ ఇంత తీసి ఇస్తామని చెప్పినాం
ఉంహు
ఇ అట్టనే ముప్పై నలభై కిలోలు అయితదని ఎంతొచ్చింది రాయ కింటాల్లో వచ్చింది మాకు ఎకరానికి
ఉమ్ హు మాకుగంతెగ
ఉమ్ ఒకసారేమో పాదమ్మినము రెండు సార్లు కలిపి తర్వాత ఒక కింటన్ అయింది ఇప్పుడు డు యాభై కిలోలు అయితదే మొత్తం కలిపిగా పదకొండున్నారా
పదకొండు ఉన్నారా ఎన్ని ఎకిరాలది
ఎకరమన్నారురు ఉంటదరా అంత కింది పక్క పోయింది పది తక్కువ రెండు కుంటుంది కదా కింది పక్కలేనే లేదు పైరు ఒక మూలంతా
ఆహా
అంతే కరంన్నారు ఉంటండదులే అదే చెప్తారు ఏడు లెక్క వచ్చింది
ఆహా మాగదే ఇక మొత్తం మీద ఇక రెండు ఎకరాలు కదా కొంచెం తక్కువ మొత్తం పద్నాలుగు అయింది అయనజా
పద్నాలుగు అయిందా
హ
మంచిగనే వచ్చినట్టు కదరా
అదే ఏడులెక్కనచ్చిందాక్క
అదే నువ్వు రెండు ఎకరాలు అన్నా రెండు ఎకరాలు తక్కువే ఉంటాది కదా మీది
తక్కువ అంటే కొంచమే కదా అక్క మా కుంటలో ఎంత పెద్దగా కాదు కదా
చిన్నయేనా కుంటలు మీవి
చిన్నవే నీలు పోసుకోం కూడా సరిపోవు ఏంబట్టనీ ఎండిపోటై
అంతేనా
వానక వానకాలమే నాలు లు వాహన కుట్ట పోయేసరికి ఎక్కడ పోవాలి
ఆహ
కుంట లే కా లే చిన్న చిన్న గుంతల్లాదసి అప్పుడు మా ఉషాకు గుంత లెక్కు ఉన్నది అని వెల అంటే ఇటు ఇ మూడు గుంతల్ లెక్క తీసి నీళ్లు కూడా కావాలి కదా మందు కొట్టుకోవడానికి కానీ అటు మట్టి పోసిన వాళ్ళదిక్కువ
అవునా
చి కొంచమే చిన్న చిన్న కుంటాల
ఆహో ఎవరు వాళ్ళ లకుంట కూడా
ఆ ఆ ఎవరిది వాళ్ళ ఎవ్వరిది వాళ్ళకి బారు భారీసార్లు ముప్పై అత్తయ అక్క
ఆ
ముప్పై సార్ పతిసలు మాకు
మనషకి ముప్పైసాలేనా
ముప్పై సార్లే ముప్పై కూడా రావు కొనులే వత్తాయి అన్ని
ఆర ఎకరాల పొడుగు కదా అది
ఆ బారు పోడుకు
అదే మరి పొడుగు ఎక్కువ ఉంటది మీకు
పొడుగ ఎక్కువ ఉంటది ఇట్లా తక్కువ
అదేలే వెడల్పు తక్కువ అంటే పొడక ఎక్కువ ఉంటుంది
హ
మా ఫ
ఇ అట్లా ఇ అటుగా అప్పుడు ఉఊషదిక్కువ పం ప్పు ఉన్నదంటే ఇటు దవ్వి అటు పోసినావి అన్నట్టు ఇక
ఆ
మాకు నీళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుది వేరే ఎ బోండావ అంటారు కృష్ణ్ వాళ్ళ నరస వాళ శీలక తేచ్చుకోవాలా మేము
అవునా
ఉ అప్పుడు ఈ దియక ముందుప్పు
అసలు శుభ్రంగా మొత్తం ఆర ఎకరాల భారం మీద కుంట పెట్టించుకుంటే అయిపోతది కదా మీరు
పొత్తు ఎడ కలుతది అక్క
అందరు కలిపి పెట్టించుకుంటే మూడు వాటాలు పడుతది
ఆ అదేగాని పొత్తుగదా అందరి పొత్తుల బోరే ఎయించుకొని పెద్ద కుంట తీయించుకుంటే మంచిగా ఉన్ ఉండు
ఆ అట్లా నేను అనేది ఎప్పటికైనా ఒకవేళ తోట్ బోర్లు వేపించుకో చు మంచియ
ఉ మా దాంట్లోనే కరెంట్ వైర్లు ఉన్నాయి వేరే వాళ్ళకి పోవడానికి
అవునా
ఉ మా దాని మిదికేళ్ళే ఇప్పుడు వాటి పక్క పక్క వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటే మా మచ్ మా చెల్ల్ ఇట్లకెళ్లే వేసుకుంటారు వైర్లు అన్ని
ఆహా
అయ్యో కరెంట్ ఉన్నది కానీ మోటార్లు లేవు మాకు
హు ఉహు ఇంజనేరా మాకు మోటార్ లేదు మాకు మా దగ్గర స్తంభాలు రాలే ఇంకా అక్కడ దాకా ఏ
హుహ్
స్తంభాలు లేకపోయినా మోటార్లు పెట్టి వైర్లు గుంజుకొనిసుకుంటారు చాలా మంది ఇక్కడ అమ్మల చెను దాకా వచ్చింది కదా మా అమ్మోల్లా చెను దాకా
ఉ
అక్కడ నుంచి వైర్లు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు మోటర్లు తెచ్చుకొని
ఉహు
ఇంగ మీము ఏమో ఇంజనే ఫస్ట్ నుంచి ఇంజనే గదే ఇంజన్ ఏమైనా స్తంభాలు వస్తే అప్పుడు మోటర్లు కొనుక్క కో చూడచ్చు ఇగ
అదే అందరూ కొన్నారు కదా మోటార్లు
అదెలే ఇగ స్తంభాలు వస్తే చూడాలి ఇగ అడిదాక
హు మరి పత్తి ఇప్పుడు తిత్తే అయిపోతది పత్తి తిత్తే అయిపోతదా ఇప్పుడు
అయిపోతది రా రేపు ఇగ ఏ బాగున్నది తీసినాం నిన్న
ఉ
పల్సగా ఆడగుబ్బు ఆడగుబ్బు ఉన్నది ఒక రెండు మూడు సళ్ళకి
నువ్వే పత్తి అంటానావ్ అసల ఊర్ మీద పత్ తెలేదు నువ్వు ఇదే
హుహ మాది ఇంకా మేకలొల్లకి ఇయ్యలేదు కదా హహ ఉ పలిగినాయి ఇగ రేప్ ప్ ఇయ్యాలే వచ్చి మాట్లాడుకొని పోయిండు రేపు మేపుకుంటా అని
హ్ ఎంత ఇతండు
నాలుగు వేలు రా రెండు ఎకరాలు చెప్పిన ఇగ కుంటుంది కదా కుంటతోటి రెండు ఎక్ ఎకరాలు లెక్క చెప్పినాము ఎకరానికి రెండు వేలు అట్టా కదా ఎవరైనా
హ్ రెండు వేలులే
ఉ మీరు ఇచ్చిళ్ళ అంతే ఇచ్చిండ మీకు కూడా ఉ హాహా
మాకు ఒక రెండు వందలు తక్కువనే ఇచ్చిండు అప్పుడు
అంతేనా ఓ నిన్నయ్యలా ఒకటే తిరిగిపోతల్లు అట్లా అట్లానే వాళ్ళు మేకలొల్లు
హుహ్ ఈ సుభాష్ అన్నావ్ ఉ
ఆ హా
సువాాస అన్నకు తెలిసినైనా అని ఎందో ఎవరో అన్నట
ఆ
పదిహేను వందల అని నడిచింది గాని ఇంకా అప్పుడు ఇక అలా రెండు వేలు లెక్క అంటే కొట్టిండు గాని
ఉమ్
ఇప్పుడు ఇంకా కొంటా వర కిలో యావై కిలో పత్తయచ్చ మా మస్త్ కాయలు ఉండ అప్పుడు మావి కూడా
ఇప్పుడు కూడా ఉన్నాేయ్ మా దాంట్లో మస్త్ కాయలు ఉండేి ప పెణకసెర్ రి మస్తుస్తకాయలు పడ్డాయి పచ్చ సెల్లో
ఉమ్ చల్లగాలుకి మంచిగా పైరగాలుకి
ఆ పైరకి కాయలు మంచిగ పడ్ కే పూతలు మస్తోపడతానే కాయలు ఉన్నాయి మేము పత్ ఇయలేదు కదా అందుకని
అదే
పూతలు కాయలు ఉన్నాయి కానీ అవి ఏంద్రా రోడ్కే రోడ్ అమ్మడే పతేసింది
ఉమ్
మా దాంట్లో తోట వేసుకున్నా మటు పక్కా
ఉమ్ ఇది రోడెమ్మడ కవులే అన్నట
మాత్తమ్మదిరా అ ది
ఉమ్ వాళ్ళొ ఒక సంవత్సరం నువ్వొ ఒక సంవత్సరం
ఆ
ఆ చెరో ఒక సంవత్సరం వేసుకుంటరా
సెరీ నాలుగేంలు వేసుకుంటానమ్
ఆ ముందుగు తోటేతర మరి గది
ఏమో చూడాలి రా ఏద అయితదో అప్పటికిక లెక్కదిగా పరిస్థితిని బట్టి చూడాల అప్పుడిగది
ఏందో ఈసారి దేని మీద వచ్చిందొ ఏందో వర్షాలు బాగుంటాయి అని చెప్తాఆండ్రూ కదా
వర్షాలు బాగుంటాయట చెప్తాను అదే చెప్తాను పొద్దున్న ఎలా పంచాంగం విిన్న నేను కూడా టీ వి కళ వ ర్షాలు బాగాని చెప్తాడు పరాభవం అంటే అమ్మవారి పేరంట కదా అమ్మవారిది శివ పార్వతుల మీద వచ్చిందట పేరు
వామ్మో
అదే చెప్తాఅండ్రు శివ పార్వ పరవ అంటే అమ్మవారు భవాము అ అంటే శివయ్య అంట శివ పార్వతుల మీద వచ్చిందని చెప్తాఅండు
ఉమ్ హు వర్షాలు బానే ఉన్ దేని మీద వచిిందో చెప్తారు ఇట్లా ఉంటది కదా పామ్ మీద దా ఇట్లాని
మరి దేనిమీద వచ్చిందో లత బాగిన్నది పోయి ఆ టీవీ క కూర్చోనీ దేని మీద వచ్చిందో ఆడగాలి
అట్లా చేప్పరక్క వాళ్ళు పండితులు వీట్లా మనం అడిగి తెచ్చుకున్నోలే చెప్తారు
పోయిన సార్ అయితే కాలం మంచిగా అయింది పంటలు మంచిగానే ఉన్నాయి ఇప్పటి వరకు అట్నే కొంచం ఆ అట్లా అట్ల ఉండదు గాని మరి ఇప్పుడే టై సం ఉమ్
గడ్డి మందే కొంచెం బాగా కొట్టుకున్నాం కాని నాయ మే లే పత్తి మంచి గాని ఆడికిడికి పది కింటల్ అయితే మంచిగా అనిపించు
ఆ అదేలేే ఒక్కొక్కరికి అది కూడా కాలేదురా మూడు నాలుగు కింటాలఅయిన ఓళ్ళు కూడా ఉన్నారు మరి లెక్కన
అవును గ పాతాపకైతే ఏం కాలేదు
అదే ఏం కాలేదు మా అమ్మోలకి గూడా తక్కువయిందట శేను ఆ
ఆరు ఎకరాల గూడా పదిహేను పై ఇరవై కింటాలు అమ్మిండొ అమ్మలేదో ఆయన.
అదే మరి ఇంకేమైనట్టు మరి ఇంగ, చెట్లు పెరగలేదంట కదా బాగా.
ఉగనే చిన్నగ ఉన్నయ్
మా అమ్మోలది గూడా అట్నే, బాగ్ గాలేట శేను.
ఊమ్
తక్కువయింది వాళ్ళది
సరే అక్క
ఆ సరేరా పూర్ణిమ సరే రేపు చేత్తవా నాకూ
రేప్ జేయాన్నా, ఇప్పుడు జేయానా, పొద్ది అయినంక.
నీ ఇష్టం నువ్ కొద్ది అయిన చేసినా మాట్లాడతా రేప్ జేత్తా అంటే రేప్ జెయ్ మధ్యాహ్నం
ఇంగ రేప్ మధ్యాహ్నం అంటే, శేనుగ్ వేయొచ్చినంక. సరే అక్క
సరేరా